హలో
అవునా అండి
బావున్నానండి
ఏం చేస్తున్నరు మీ టిఫిన్లు అయ్యాయా
అయ్యాయండి మా మమ్మీ దోశలు చేసింది
అవునా అండి దోశలళ్ళకి ఏం చట్నీ తిన్నారు
దోశల అల్లాకి పల్లీలో చట్నీ తిన్నా ఇంకా ఏదేదో మీదో పచ్చడి వేసింది టమాటర్లల్లా ఆ ఇవి ఉంటాయి చూడండి ఇవేంటి అల్లము ఇంకా ఏదో బెల్లం వేసింది
ఉహుమ్
కారం ఉంటందని బెల్లం వేసిందట్టమ్మ మమ్మీ
ఉహుమ్
ఉమ్
బాగుందా అండి నచ్చిందా
ఆ బానే ఉందండి
ఉహుమ్ దోశలలా మరి తీయగా వచ్చిందా అండి
ఇక అల్లం వేసింది కాబట్టి తీయగా అంత తీయగా ఏం లేదు
ఉహుమ్ అల్లం పచ్చడి చేసిందా
టమాటాలలా అల్లం ఎక్కువేసింది
ఆహా టమాటలలో అల్లం ఎక్కువ వేసిందా
ఆ
ఉహుమ్ ఎక్కువ ఏ టీమ్స్ ఇష్టం అండి మీకు ఎక్కువగా ఏ టిమ్స్ ఇష్టం
ఏ ఏం టీమ్స్ అంటే
టిఫిన్స్ అండి
టిఫిన్స్ ఆ
ఆ
అన్ని తింటా ఇడ్లీలు తక్కువ తింటా ఇడ్లీలు అంత ఇష్టం లేదు కాని తింటా ఆ దోశలు తింటా పునుగులు తింటా పూరిల్ తింటా వాడల్ తింటా
ఉహుమ్
అన్ని తింటా టిఫిన్స్
అవునా అంటే ఎక్కువగా ఏ టిఫిన్ లైక్ చేస్తారని
దోశలు
దోశలు
పునుగులు
పొనుగులు
పూరి వడా
పూరి ఎక్కువ ఇష్టమా
ఊ
ఉహు చదువుకుంటారా అండి మీరు
ఆ సదువుకుంటున్నానండి
అవునండి ఏం చదువుతున్నారు
ఇప్పుడైతే హయర్ స్టడీస్ అయిపోయాయి అంటే అండర్ గ్రాడ్యుయేట్షన్ అయింది ఇప్పుడు పీజీ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నానండి
అవునా
ఉ
పీజీ చేస్తారా అండి
ఏమో అండి ఆలోచిస్తున్నా ఇంకేం డిసైడ్ కాలేదు
అవునా అండి చదువుకోవడం అంటే బాగా ఇష్టమా అండి
ఆ ఇష్టం అందుకే అండర్ గ్రాడ్యుయేట్ చేసిన ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుందామనీ ఆలోచిస్తున్న అంతే
అవునా ఎండాకాలం హాలిడేస్ కి ఏక్కడికన్నా వెళ్ళారా అండి
ఏక్కడికి వెళ్ళలేదండి మొన్ననే మా అమ్మమ్మ ఓళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినా
ఉహు ఎలా ఉందండి మరి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు
బానే ఉందంటి వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు ఇల్లు
ఊ
బానే ఉంటది నీటిగా
అవునా
హు
అమ్మమ్మ మరి ఏం చేసి పెట్టిందండి స్పెషల్గా
ఏం చేయదండి మా అమ్మమ్మ పప్పు చేసి పెట్టింది
ఉహు
నాన్ వెజ్ చికెను మటన్ చేస్తది కాని నేను తినను
ఆ నాన్ వెజ్ ఇష్టపడరా అండి
ఇష్టమే గాని నాకు చికెన్ తి తింటా నేను ఎక్కువగా మటన్ ఫిష్ అయేం తిన ఓన్లీ చికెన్ తింటా కానీ ఇప్పుడు చికెన్ కూడా పడట్లే
అవునా తనద్దండి చి చికెన్ అవి మందులతోని పెంచుతున్నారు కదా అండి కోళ్ళని
మీరు తినారా అండి చికెను
తినమండి ఎప్పుడున్నా నెలకు ఒకసారి నెలకు ఒక్కసారి తింటామండి డి
నెలకు ఒక్కసారే తింటారా అండి ఆ హా
ఆ
ఉహు
మటన్ తినాలండి మటన్ మంచిగా ఉంటది చికెన్ కంటే
ఆ మటన్ తింటారా అండి మీరు ఎక్కువ మరి
ఏ లేదండి మేము మటన్ తినము అంటే చెప్తున్నా ఏది మంచిగా ఉంటదని
ఆహా
మేము తినమా అండి మటన్ తినము
ఆ
ఇంకా క కర్రీస్ ఏం ఇష్టామండి
అన్ని కర్రీలు తింటా అండి మా మమ్మీ ఏది చెత్తే అది నాకు ఇష్టమండి
అన్ని కర్రీలు తింటారా
ఆ మా మమ్మీ అండినయన్నీ బానే ఉంటాయి అన్ని తింటా నేను
అవునా
మంచిగా టేస్టీగా చేస్తది మా మమ్మీ
ఆహా ఎక్కువగా ఎంకరీస్ ఇష్టపడుతారండి
ఆలుగడ్డ టమాటా పప్పు
ఉ
ఆ మునక్కయ సాంబార్ మంచిగా చేస్తది మమ్మీ
ఉ
మొన్నగుడ ఏదో కర్రీ అండిందండి అది కూడా బాగుంది
ఏం కర్రీ అండిందండి
ఏదో గడ్డల కర్రీ అండింది
అవునా
పులగంధనో చామగడ్డనో ఎదో అండింది
అవునా అండి మన గడ్డల కర్రీస్ అంటే ఏముంటాయండి పులగంద ఉంటది చామగడ్డ ఉం టది ఆలుగడ్డ ఉంటది గాయి గంధ గడ్డలు ఉంటాయి
ఆ గదే గై గందగడ్డలాండింది మా మమ్మీ మంచి గండింది
అవునా ఉహు గై గంద గంటలు ఉన్నాయా అండి మరి మీకు చెట్లు
అంటే ఇంతకు ముందు ఉండే ఇంతకు ముందున్న చెట్టుకి గడ్డలుంటే అవి మా మమ్మీ దాస్ పట్టింది సంవత్సరం దాకా సంవత్సరం దాకా దాసి పెట్టినా క మొన్న అండింది మరి ఆ చెట్టు అయితే ఇప్పుడు లేదు తీసేసిల్లు
అవునా
ఉ
ఉహు ఇంకా అండి ఎప్ ఎప్పుడనా యాత్రలకు వెళ్ళారండి మీరు
యాత్రలకు ఎళ్ళలేదండి నేనేం ముసల్దాని కాదు కదండి యాత్రలకు కేళ్ళడాని కి
యాత్రలు అంటే ఇట్ల తిరుపతి వేములవాడ ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి కద అండి
అప్పుడెప్పుడో నేను సెకన్ క్లాస్ ల ఉన్నప్పుడు మా పేరెంట్స్ తీసుకపోయిళ్ళు కాని నాకు అంత గుర్తులేదు తర్వాత నేను ఎక్కడికి ఎళ్ళలేదండి
ఎందుకండి
ఎక్కడికి తీసుకో పోలేదండి నన్ను
తేల్ల రా అండి
పేరెంట్స్ వెళ్తారు కానీ నన్ను తీసుక పోలేదండి
ఎందుకండి
ఏమో అండి అంటే టికెట్ బుక్ చేస్తారు తూత్ గానీ అప్పుడే ఏదో ఒకటి ఎగ్జామ్స్ ఏదో ఒకటి వస్తాయి నేను క్యాన్సల్ అయిపోతా ఆళ్ళు వెళ్ళిపోతలు
అవునా మీకు వీలు ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి
నేను నన్ను ఒక్కదాన్ని పంపారా అండి మా పేరెంట్స్
అవునా అది కూడా మన్ చిదే అండి పిల్లల్ని ఒకరుని పంపిన్ పంపించడం మంచిది కాదండి
అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారండి ఫ్రెండ్స్ తో వెళ్తా అంటే కూడా అద్ద అంటదండి మా అమ్మాయి అయితే
ఫ్రెండ్స్ అంటే అంత నమ్మకం ఉండదు కదాండి
ఎందుకు అండి
అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు పేరెంట్స్ తెలియదు కదండి ఎవరు ఎట్లా ఉంటారు రో
నాకు ఉన్నది మంచి ఫ్రెండ్సే అండి
మీకు తెలుసా అండి మీ పేరెంట్స్ కి కూడా తెలవాల కదా
ఆ మరి ఎట్లా తెలుస్తాది మా పేరెంట్స్ కి చెప్పండి మీరు
ఎట్లా తెలుస్తాది అంటే ఇవాళ రేపు బయట ఎట్లా జరుగుతున్నాయిండి ఆడపిల్లల్ని బయటికి పంపిస్తే ఎట్లా ఇ
అవి కాలే అర్ధం చేసుకోవాలి మరి ఎట్లా తెలుస్తాది అంటే మీరు చెప్పండి నేను కూడా అట్లనే ఏదన్నా ట్రిక్ ఆలోచించి చేస్తా
కాలేజీకి వెళ్తేనే మా అమ్మాయి ఇంటికి వచ్చిందా లేదా అని నాలుగు సార్లు ఫోన్ చేస్తామండి
ఆ
భయం వేస్తాది కదా అండి ఇంకా రాలేదు ఇంక రాలేదని అవునండి మా పాప ఒక రో తు చుట్ కొని వెళ్ళింది అండి
ఆ
నైటు పన్నెండు అయినా కూడా ఇంటికి రాలేదు
పన్నెండు ఆ
అవునండి ఫోన్ చేస్తే ఎత్తదు వాళ్ళ అన్నయ్య ఉంటాడు అన్నయ్యకి ఫోన్ చేస్తే కూడా అదే వస్తది లే అంటాడు
ఆ వాళ్ళ అన్నకి చెప్పింది ఏమో ఆళ్ళకు ఆ అన్న ఆళ్ల అన్నకి చెప్పింది కావచ్చు కదాండి
అటువంటి టైమ్లా పేరెంట్స్ కు భయం అవుతుంది కదా
వాళ్ళ అన్నకి చెప్పు ఉంటది కదా వాళ్ళ అన్న మీతో చెప్పకపోవడం ఎవరు తప్పు
అ
హలో
హలో వినిపిస్తుందా అండి అవునా అయినా ఇక్కడ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలండి పిల్లలు ఈ కాలంల పిల్లలు ఎందుకంటే బయట రోజులు మంచిగా ఉంటలేవు కదండి
ఆహ నాకు కూడా అన్నయ్య ఉన్నాడు నేను కూడా మా అన్నకు చెప్పినా
ఊహు
ఆ
పేరెంట్స్ కు చెప్పడం గుర్తుంటుందో ఉండదో కదా అండి డైరెక్ట్ పేరంట్స్ కే చెప్పాలి అన్న పనులు అన్నకు ఉంటయి కదండి.
ఆ పేరెంట్స్ కూడా చెప్పిన
వచ్చిందా లేదని కాల్ చేస్తే ఎత్తాల కదండి మరి
అంటే ఫోన్ ఎక్కడో ఉండింటది అందుకే ఎత్తలే కావచ్చు.
అదే అజాగ్రత్త అండి పిల్లల దగ్గర ఉన్నది ఎక్కడో ఉంటే ఎలా అండి బయటికి వెళ్ళినప్పుడు.
ఫోన్ దగ్గర ఉండాలి కదా.
అవునండి ఫోన్ దగ్గర ఉండాలంటే ఉంచుకోవాలి కదండి ఆడపిల్లల్ని బయటకి పంపిసె ఇవాళ రేపు కా లం ఎట్లా ఉందండి.
అంటే అంటే నేను కూడా రీసెంట్ గా వండర్ లకి వెళ్ళిన అప్పుడు వండర్ లా లో అట్లా ఫోన్లు పట్టుకొని తిరిగనియారు కదా లాక్ ఆకర్లల పెడతారు
ఆహా ఓకే అండి మరి
ఆ సరే అండి